ఆ
హలో
హలో వినిపిస్తుందా నా మాట
బాగున్నారా
వినిపిస్తుందా నా మాట
వినపడుతుంది నాది
హలో
హలో
నా మాట మీకు లేటుగా విన్పిస్తుందా
ఆ ఆ
హలో
స
విన్పిస్తుందా ఇప్పుడు
ది నాది వినపడతరా
విన్పడతా ఉంది స్లో గా విన్పడతాంది
అవునా తిన్నారా
తన్నారు ఆ తిన్నాం మీరు
ఉమ్ ఏం తిన్ తిన్నాం ఏం తిన్నారు
ఏం చేస్తన్నారు వంట ఏం చేసినా హలో వంట ఏం చేషినారు
ఏంటి
వంట వంట ఏం చేసినారు అని అడిగినా
అంటన్ కి పొద్దున రసం అన్నం తిన్నా ఉమ్ ఆ మీరేం తిన్నారు
మేం గవ్ గోవాకు పప్పు అన్నము వడియాలు
ఔ నా ఇప్పుడికి
ప్రొద్దున తిన్నాము ఇంగ మధ్యానానికి ఉంది అదే ముద్ద చేద్దామని మధ్యాహ్నం
అవునా
ఆ మీరూ మధ్యానం ఏం చెయల్లా ఆ చేస్తాం
ఔను
ఇంక పప్పులేకైతే బావుంటుందని చేస్తాం
అవును
ఆ
అవును బావుంటది అది
ఆ ఇంకా దాంట్లోకి ముద్దలేకి చట్నీ అయినా బావుంటుంది చికెను
అవును చికెన్ నేను తిన్నా అంత అన్పియ్యలేదు నాకు
అవునా
ఆ పప్పు బా తింతా నేను
ఔ
బావుంటుంది ముద్దలేకి చికెన్ కూడా
ఓసారి ట్రై చేసినా నాకి ఏం అంత నచ్చలే
అవునా
మీరు చేసుకుంటరా అట్లా
ఆ చేస్తాం ముద్దలేకైతే ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకోనింటాం కదా చేస్తాం ముద్దలేకి
మేము ఎక్కువ పప్పే పప్పు గుడ్డు ఫ్రై అట్లా చేస్
ముద్దలేేకా
ఆ
ఉహు గుడ్డు ఫ్రై అంటే మసాలాదా
ఆ ఇదే వేపి ఫస్ట్ అలీ
ఆ
గుడ్డు వేసి గుడ్లో ఒక మూడు నాలుగు
ఊన్లే పొడి లాగా అదే కొద్ది కొద్దిగా అయతుంది కదా ఆ ఇంకా తిరువాత
కొద్దిగా ఉప్ ఉప్పు వేసి
అవునా
మళ్ళా గుడ్లు వేసి అది బాగా మరీగాక మళ్ళీ లాస్ట్ కారం పొడి ఉప్పు
ఆ గరం మసాలా కూడా వేస్తారా
ఆ గరంమసాల ఏమి వేయం మేము కారం ఉప్పు వేసుకుంటాం అంతే పసుపు
ఆహా మేము అది కదా అయితే చపాతీ లేక్ చేసుకుంటాము ఎప్పుడన్నా రైస్ లేకి ముద్దలేకి అయితే చేసుకోము అట్లా
చపాతి లేకి కూడా మేం తింటాం
అవునా
ఆ
చపాతీ లేకి కూడా బాగుంటుంది ఆ మసాలా పెట్టి చేస్తాం మేము ముద్దలేకి అయితే గుడ్డు
పులుస
ఆ పులూసు లాగా అంటే పెద్దగా రసం ఏం పెట్టాము మసాలానే అదే గుడ్డుకి ఆ గుడ్డుకే కర్చుకునేలాగా చేస్తాం
ఆ అట్లే చేయము మేము జస్ట్ ఇట్లా ఆహా అట్లా చేయలేము
ఆహా చికెన్ ఎట్లా చేస్తారు ఆహా లేదు లేద అక్క మీకు
పడింది మాకి కొద్దిగా
అవునా మాకేం పడలేదు మొన్న పడిండ ఇంకా నిన్న ఏం పడలేదు బాగా ఎండ గాసింది అంటే కొద్ది సేపు మాడాలు మూసుకు కొని ఉంటాయి కొద్సేపు ఎండ కాస్తుంది
అవును అట్లే ఉంది ఈ మధ్య ఒక పరోష లేంది
ఆ ఇంక ఇప్పటి నుంచి అట్లానే ఉంటుంది ఇంక వర్షాకాలం స్టార్ట్ అయితుంది కదా కొద్ది రోజులు కి ఇంక ఇప్పటి నుంచి ఇంగా అట్లానే ఉంటది ఆ
గాలి వాన ఎక్కువ ఇంగ
ఆ మధ్యాహ్నానికి ఏం చేస్తారు మేమా
ఆమ్
వినిపిస్తుందా నా మాట నీకు నీటిగా
వినపడతాంది కొద్దిగా లేటుగా
అవునా గోంగూర పప్పు మేము అదే బ్యాళ్లు ఉంటాయి కదా కంది బేల్లం
ఆ
ఎన్ని కావాలో అని తీసుకొని ఫస్ట్ ఒకసారి కడుగుతాము
ఆ
ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక చిన్నవి రెండు టమోటాలు నేనైతే లైట్ గా కొద్దిగా చింతపండు
ఆ గో గోవాకిస్తారు ఎందుకు అది
ఆ అవన్నీ కడిగిన తారు ఏమో నేనే వేస్తా ఎందుకు కొనకు అలవాటు ఒక్కొక్కసారి గోవాకు టేస్ట్ పుల్లగా ఉండదు ఆహా ఆహా మేమేం వేస్తాము అంటే మా సైడ్ గోవాకు చనా పుల్లగా ఉండదు అన్నమాట
ఆహా
లైట్ గా వేసి వేయనట్టు చింతపండు వేస్తా
అ
ఇంకా గోవా కడిగేసి ఇంకా వాటర్ ఎన్ని కావాలో అన్ని పోసి దానికి విజిల్స్ వచ్చేదానికి
ఆమ్
విజిల్స్ కె అవి టమోటాలు అన్నీ కడిగి కోసేసి పెట్టింటాం కదా
ఆ
ఇంకా కొన్ని నీళ్లు పోసి లైట్ గా ఒక చుక్క రెండు చుక్కలు ఆయిల్ పోస్తాన్న పొంగకో కుండా విజిల్స్ కి పెట్టేస్తా ఇంకా విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రసం అట్లా ఉంటే తీస్తాను సపరేట్ గా
ఆ
మరి కొద్దిగా ఉప్పు వేసి పప్పు గిత్తే ఉంటది కదా
అ
దాంతో రాముతాను ఆ తర్వాత ఇంకా మనం మామూలుగా తిరువాత వేస్తాం కదా
ఆమ్
జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తి కోత్తమీర ఏం వేయ్యము ఇంకా ఒట్టిమిరపకాయలు తెల్లవాయలు తిరువాతలోకి ఎసి వేసేస్తాం వేస్తాం కరివేపాకు
ఆ మేము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తాం తెరువాయలు
ఆ ఇంకా వేసి వేసే వాళ్ళు ఎర్రగడ్డలు వేస్తారు ఏమో నాకు పెద్ద టేస్ట్ అనిపిదు అది ఆ మేమేం వేయము ఎప్పుడో చిన్
స్మెల్ అది
తెల్లవయలు కాదు ఎర్రగడ్డ ఎర్రగట్
ఆ ఎరగడ్డ కూడా వేస్త మేము
ఆ వేస్తారు కొంతమంది ఏమో మాకు అలవాట్ లేదా మేమేం వేయ్యం
అవును కొందరు అది వేసుకుంటే ఇది వేసుకోరు ఇది వేసుకుంటే అట్లా ఆప్షనల్ గా వేసు
ఆ మరి చింతకు పప్పు ఉంటాది కదా దాంట్లోకి అయితే ఖచ్చితంగా ఎరగడ్డ పడుతుంది వేస్తారు ఖచ్చితంగా టేస్ట్ ఉంటాది చింతాకు పప్పులొకి వం కాయలు ఇంకా వేసే వాళ్ళు చింతాకు తో పాటు గంజిరాకు అంటారు
నా
దాన్ని కూడా వేస్తారు పల్లెల్లో అయితే
మేము కోయిటాకు వేసుకుంటాం
మ్మ్ చేసినారా ఈ మధ్యలో ఎప్పుడన్నా చింతాకు పప్పు ఆహా అప్పుడు చింతాకు ఉన్నిన్నాది ఇంకి ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా ఇంకా దొరకదు చింతాకు
ఆ
ఎక్కడికి పోలా మీరు
లేదు ఎక్కడికి వెళ్ళలేదు
ఆహా అంటే ఈవినింగ్ టైమ్స్ ఆహా లేదు ఇంకా ఈరోజు వెళ్ళలేదు
ఆ రేపు వెళ్తారా
ఆ రేపు వెళ్తాం
ఏ గుడికి వెళ్తారు
మీమా నరసింహస్వామి గుడి అక్క
ఆ వెంకటేశ్వ స్వామి గుడి కదా శనివారం వెళ్ళెది
అంటే ఇక్కడ మాకి అనుకూలంగా లేవా గుడి వెంకట వెంటేశ్వర స్వామిది దగ్గర్లో అయితే నరసింహ స్వా స్వామి గుడి పక్కలోనే ఉందా ఇంకా నరసింహస్వామి గుడికే వెళ్తాము ఇంకా ఎప్పుడో ఏదైనా ఏకాదశి ఇట్లా పండుగలు వస్తాయి కదా
ఆ
ఆ పండుగలకైతే ఖచ్చితంగా అందరు వెళ్తారు ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇంకొద్దిగా దూరం ఉందా మాకు అంటే చిన్న వెంకట వెంటేశ్వర స్వామి పెద్దది అని రెండు గుళ్ళు ఉన్నాయ అన్నమాట అక్కడికి వెళ్తారు ఆ ఉన్నాయ్ ఉన్నాయ్ అంటే కనుమ అంటాంటారు ఆ గుడి పేరు పెద్ద కనుమ చిన్న కనుమ అని సపరేట్ గా రెండు గుళ్ళున్నాయి అన్నమాట
ఆ
ఏకాదశి పండగ వస్తే ఇంకా అందరు వెళ్తారు ఆ ఖచ్చితంగా వెళ్తారు
మ్మ్
చిన్న కనుమలేకి పోయి ఫస్ట్ మళ్ళీ పెద్ద కనుమకి వెళ్తారు
ఆహా ఏకాదశి అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు
ముందు రోజే అంటే ముందు ఇంకా ఆడపిల్లలు వీళ్ళందరినీ పిలుస్తారు రిలేటివ్స్ అందరినీ పండక్కి
ఆ
పైన మా ఊరి బయట నర్సింహస్వామి గుడే కొండ మీద ఉంది చిన్న రూమ్ మాదిరి అక్కడ జాతరలాగా చేస్తారు బాగా
ఆ ఏ
ముందు రోజు ఆ ముందు రోజు కజ్జికాయలు కారం చుట్లు ఇవన్నీ చేస్తామా ఇంకా బంధువులు ఇంకా వే ఆ పండగకు అయితే అవే ఖచ్చితంగా చేస్తారు
ఆ
ఇంకా స్వామి వారి దగ్గరకి వెళ్ళి ఇంకా ఆ బా జరుపుతారు
ఏదో తొలి ఏకాదశి మంచిదని అంటారు చాలా మంది
ఆ
ఆ కొత్తబట్టలు వేసుకొని రోజు
ఆ పూజ చేసుకొని ఇంట్లో అంతా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంక అక్కడికి వెళ్తాం
అక్కడ ఇంక ఏకాదశి రోజు అన్నదానం మొదలు పెడతారా
ఆ అక్కడ పెడతారు గుడి దగ్గరే పెడతారు
హ్మ్ ఉగాదికి అని చేస్తారా అలా
ఆ ఉగాదికి ఇక్కడ మా ఊర్లోనే చేస్తారు ఏకాదశి పండగకి ఒక్కటే అక్కడ కొండ మీద చేస్తారు
కొండపైకి వెళ్ళేదానికి దారి ఉందా నడిచి వెళ్తారా
ఆ దారి ఉంది పైకి అదే మనం కొండ మందికి ఎక్కినట్లుగా మెడికల్లు స్టెప్స్ ఉన్నాయి
వెహికల్స్ వెళ్ళేదానికి లేదా
ఆహా లేదు నరస నడిచి వెళ్ళాలా
ఊహూ ఇలా మెట్ల లెక్కనే ఉంటాయా
ఆ స్టెప్స్ స్టెప్స్ ఉంటాయి
కొండపైన కాబట్టి రాత్రి రాత్రి పూట బాగుంటది కదా
ఆ లైటింగ్స్ అన్ని అరేంజ్ చేసిఉంటారు అప్పుడు ఎళ్తారు హ్మ్ సరే అయితే
ఆ సరే